ఆ ఈనింగ్ మేడం ఎలా ఉన్నారు ఇంట్లో అంతా బావున్నారా?
ఆ బావున్నారు సార్. ఏం జేస్తున్నారు?
నేనా! వర్కింగ్ లోనే ఉన్నాను మేడం వెకల్స్ మార్నింగ్ టైమ్ ఓచ్చినాయి గదా, అయి మొత్తం డెలివరీ అయిపోయినాయి.
ఆ.
హూ.
మీరు షోరూమ్ లో ఎస్తారా సార్?
ఆ నేను షోరూమ్ లో జేస్తా నేను.
అవునా. !
ఊ వెకల్స్ ఒస్తాయి, వెకల్స్ రాసుకొని, వెకల్స్ అయిపోయిన, తర్వాత బిలింగ్ క్లోజ్ చేయటమే మన వర్క్ ఇక్కడ.
కార్ ఆరు ఆ టూ వీలర్ ఆర్. ఫోర్ వీలర్. టూ వీలరేనా, అవునా. అది ఓకే ఓకే.
సుజుకీ యాక్సిస్, వెకిల్ కంప్లైంట్స్ వస్తా ఉంటాయి గదా! సర్వీస్కి గానీ అదా. అది చేసి, చెపిచ్చి వె.. డెలివరీ ఇచ్చి బిల్లింగ్ గట్టిచుకోడమె.
ఊఊ. మీరు చేపిసారు.
ఆ..
ఊహు.
మార్నింగ్ నైన్గొస్తా మామ్ ఈవినింగ్ సెవెన్ ఆ టైం దాకా ఉంటా. ఈవినింగ్ టై మద్. ధ్యానం పూట ఓగా వన్ అవర్, వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్.
హాలిడేస్ అంటూ ఏమి ఉండవా సార్ మీకు?
హాలిడేస్ ఏముండవు మేడం.
ఊహు, డైలీ రోజు రావాలా? ఊహు.
ఊ ఈఫీల్డే అంతా‌. అంటే వెకల్స్ న్యూ వెకల్స్. డెలివరీ ఉంటాయి పండగప్పుడు సెలవ ఉండదు. లేదమ్మ నమ్ తీసు. పనైతే మనం తీసుకోడమే.
ఏ టైమ్ నంటే ఇగా మంచిగా ఫెస్టివల్స్ అప్పుడే వెకిల్స్ ఎక్కువుంటాయి.
అవునయి. ఇప్పుడు దసరా ఉన్. నే దసరా ఫెస్టివల్ టైమ్ టెన్ డేస్ ఉంటది. ఆ టెన్ డేస్ లో ఎవరో ఒకళ్ళు ఓస్తారు వెహికల్ తీసుకుంటా ఉంటారు. కానీ కొంతమంది ఆ సంక్రాంతికి, కార్తీక పౌర్ణమి దీప్.. పోళి అంటే అంత సేలెముండదు జనవరి ఫస్ట్ గనీ. అలా వెకేషన్స్, ఊ అలా వెకేషన్స్ టైమ్స్ కూడా ఉంటాయి. ఆ. టైమ్ లో వచ్చి తీసుకుంటార బర్త్ డేస్ అనీ మ్యారేజ్ డేస్ అని అట్టనీ టైమ్ లో వచ్చి తీసుకుంటార
డైలీ ఒక టెన్ వెకెట్స్ ఉంటాయి కదా సార్
డైలీ ఏముండదు మేడం ఆ పర్ మంత్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అలా డెలివరీ అవుతాయ్.
ఆహ్
మీరు ఎక్కడ చదివారు మేడం టెన్త్ ఇంటర్
అన్ని కే సముద్రం అండి మాది చదవడం కాలేజెస్ అన్ని కేస్ సముద్రంలోనే అయి పేయినయ్
మ్మె హ్మ్ మీ ఫ్రెండ్స్ ఉన్నార మేడం మ్మ్ అంతా బాయ్ సా గర్ల్స్ ఆ
బాయ్స్ ఏం లేరు అంతేం లేదు, తెలుసా అంటే నేను ఎవరితో కాం అందరు వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ అందరు యుఎస్ లో ఉంటారు. టెన్త్ బ్యాచ్ మొత్తం ఇంటర్ బ్యాచ్ మొత్తం మ్యారేజెస్ చేసుకొని ఎక్కడ అత్తగారు ఇంటికాడ అక్కడ ఉండిపోయారు డిగ్రీ ఆ డిఎంఎల్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కొంచెం హైద్రాబాద్ లో కొంచంమంది ఉంటారు కొంతమంది టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు
ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మేడం
ఆ అ
ఏ ఇయర్ పాస్డ్ అవుట్
ఎంతది నేను యాక్చువల్ గా టూ థౌజండ్ ఎయిటీన్ లో నా డిఎంఎల్టీ అయిపోయింది, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు. మధ్యలో టు ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా డిగ్రీ కంప్లీట్ చేసేసాను డిగ్రీ అయిప్ పొయ్ టూ ఇయర్స్ అవుతుంది
టూ ఇయర్స్ ఎంబిఏ అట్టాంటివేం జేలేదా మీర్
తను
ఆ
హ్మ్ బేడ్ ఆప్లే వేసాను అది ఎంట్రెన్స్
హ్మ్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి మేడం ఇంకా.
ఇంకా ప్లాన్స్ అంటూ ఏం లేదు సార్
మ్ఆ
నందు
ఇక్కడ ఉండటమేనా
చార్
అదే మీ ఇంటి కాడ ఉండటమేనా ఇంకా
ఆ ఇంటి దగ్గర ఉండటమే ఇగ
మన్నా వచ్చిన చేస్తారా?
ఆ వర్క్ ఫ్రమ్ వస్తే చేస్తాం, కనీ ఎవ్ వరా ఇన్ఫర్మేషన్స్ లేరు అట్ ట్లా అంటే ఏం ఇప్పుడు వరకు ఏం రాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటియి. మా మమ్మీకి షాప్ ఉండే, మమ్మీ దగ్గరికి కి అప్పుడప్పుడు ఎళ్తుంట ఇగ షాప్ దగ్గర.
ఉమ్, ఇంట్లోనేనా షాపు లేకపోతే? మార్కెట్ సెంటర్ లోన?
మాకి అహ లేదు పక్కన, మా మా ఇంటికి కొంచెం డిస్టెన్స్ లో ఉంటది.
ఉమ్ హు, అంటే ద పక్క పక్క కనే అమ్మ వాళ్ళ ఇల్లు, మీ ఇల్లు.
అవును పక్ పక్కనే ఉంటాయి.
ఉమ్ హు టే మీది లవ్ మ్యారేజ, అరేంజ్ మ్యారేజ్? రెండు ఫస్ట్ లవ్ చేసి తర్వాత ఒప్పిచ్చిన్రా?
లేదండి ఫస్టే అరేంజ్డ్ అయ్యింది, అంటే ఒప్పుకున్నాంక ఓక్ కే అన్నంక అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట అట్ల
ఇగ పక్కపక్కనే ఎలా మరి?
అలా అంటే అలా అయిపోయింది.
ఆహ
హ్మ్
అంటే ఆయన మీకు లవ్ చేసాడా?
లేదు మా డైరెక్ట్ మా ఫ్యామిలీకి వచ్చి చెప్పేసారు, లవులు గీవులు అంటు ఏది లేదు. డైరెక్ట్ ఫ్యామిలీకొచ్చి చెప్పేశారు. ఐపోయింది మ్యారేజిగా, ఆ ఆ
అలా అలా అలా అలా అలా అయిపోయింది మీ పెళ్ళి. ఎప్పుడు మేడం మ్యారేజ్? అయింది ఇయర్?
ఆ సర్?
మ్యారేజ్ ఏ ఇయర్ లో జరిగింది?
మాది టూ తౌసండ్ నైన్టీన్ సార్.
టూత్ టూ థౌజడ్ నైన్ టీన్, ఉమ్ హ్ ఫస్ట్ బేబీ మి ఎప్పుడు మేడం?
ఆ
ఫస్ట్ బేబీ ఎప్పుడు?
ఫస్ట్ బేబియా టూ థౌజండ్ ఎయిటీ అంటే నైన్టీన్ లో కొంచెం ఎండింగ్ మిడిల్ లో ఉం అదన్న మాట డేట్
ఉమ్ సెకండ్ బేబీ
బాబు మొన్న టూ థౌజండ్ ట్వంటీలా సార్ అది
టూ థౌజండ్ ట్వంటీ
ఉంది ఇద్దరికి ఎంతే
ఫైవ్ ఇయర్స్ వచ్చేసినాయ్ అప్పుడే
అవును
ఫస్ట్ బర్త్డే బా సెలబ్రేట్ చేసారా
ఆ సెలబ్రేట్ చేశాం సార్
అమ్మాయికి అబ్బాయికిద్దరి కి ఉమ్
ఓన్లీ వన్ టూ మంత్స్ గ్యాప్ అంతే
ఈ వ్యాక్సినేషన్స్ మరి పిల్లలకి ఎలా చేపిం చారు మేడం
డౌట్ లో వాళ్ళే వచ్చి చేసి వెళ్తారు హ్మ్ బోట్లోనే ఉన్నారు వాళ్ళే వచ్చి వాళ్ళే వచ్చి చేస్తారు ఎప్పుడు ఇప్పుడు మా దగ్గర
మీకు ఆశా వర్కర్స్ అలా ఉమ్
కాల్ చేస్తాము
అదే సచివాలయంకి ఆడికి రమ్మంటారు కదా
థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ లో బాబు వచ్చేసి టూథౌసండ్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ మార్చ్ కరోనా టై కరోనా టైమ్ లోనే సార్ అంటే బర్త్డే గ్రాండ్ గా చేయలేదు ఓన్లీ ఇ ఇప్పడివరకి ఏం ఇద్దరి బర్త్డేస్ చేయలేదు ఎప్పుడు మేము గ్రాండ్ గా చేయము ఏది సెలబ్రేషన్ యినా ఏదైనా ఇంట్లో వారికి కే చేస్తాం
మ్మహు
ఫ్యామిలీ
అదేలేండి మరి కరోనా టైమ్ లో ఎలా హాస్పి స్పిటల్కి వెళ్ళడం చేపించుకోవడం
వెళ్ళాము అంటే మా దగ్గర కొంచెం బాగానే వేసి సెక్యూరిటీగా తీసుకున్నారు ఏన్ సీజరింగ్ అయిన థర్డ్ డే ని ఇంటికి పంపించేసారు
రెండు నార్మల్ డెలివరీ సా సిజీరి అ
సిజరినే సార్
ఎంత అయింది మేడం అమౌంట్ ఫస్ట్
ఫస్ట్ వచ్చేసి అవును ట్వంటీ అయింది
ట్వంటీ థౌసండ్ తీసుకుంటార ఆపరేషన్ కి
ఆ మొత్తం సర్ బిళ్లుతో అహ ఏ టూ జెడ్ ట్వంటీ తీసుకుంటారు
సెకండ్ కూడా అసిటిస్ అటు ఇటుగా అంతే ఐనదా
నా సెకండ్ కూడా అంతే అయ్యింది
మీటు అయిపోయేమో ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఒకసారి ఫస్ట్ సెకండ్ కూడా ఫిఫ్టీ థౌజండ్ అయింది
అవును మాకు ట్వంటీ అయింది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండే డాక్ తర యాక్చూవల్ గా నేను హస్ అప్పట్లో కొంచెం అప్పుడు వర్క్ చేసిండే ఒక త్రీ ఫోర్ ఒక్క ఫోర్ మంత్స్ వెసాను ప్లాన్ ఏసీ మళ్ళ వెళ్ళల్లె నాకు ల్యాబ్ టెక్నీషియన్ ఉందని ల్యాబ్ లో వేసేది
ఎక్కడ ల్యాబ్ మేడం కాలేజ్ ల్యాబ్ లోనా చేసేది మీరు
లేదు హాస్పిటల్ ల్యాబ్ లోనే వేసాం
హాస్పిటల్ ల్యాబోరేటరీ వరకు బ్లడ్ సాంపిల్స్ అవా
ఆ బ్లడ్ సాంపిల్స్ తీసుకోవడము బ్లడ్ గ్రూప్స్ ఆ షుగర్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇట్ల ఇవన్నీ చేపిచ్చేవాళ్లు నేర్పించేవాళ్ళు
ఇవి దేంట్లో యాక్యూరేట్ గా వస్తాయి మేడం వాల్యూస్ బ్లడ్ సాంపిల్స్ మిషన్లు ఉంటాయి కదా ఏమి దేంటో కరెక్ట్గా యాక్యురేట్ గా వస్తాయి
ఇప్పుడు సెంట్రిఫ్యూస్ ఏసాం కదా సెంట్రి ఫస్ట్ బ్లడ్ క్లాత్ చేసాక సెంట్రిఫ్యూజ్ చేస్తారు చేశాక దాంట్లో సీరం తీసి పిప్పెడ్స్ లాగుంటాయి
ఆ
వాటితోటి ఆ వీళ్ళు వాల్యూమ్స్ యావరేజ్ టి ఇదుంటాయి కదా దాని బట్టి ఏసేసారన్న మా
అంటే ఏ మిషన్ అయినా సేమ్ వాల్యూసే వస్తాయా అటు ఇటుగా కొంచిం
వాళ్ళకి బ్లడ్డున్ తగ్గట్టు ఇప్పుడు కొంతమంది బ్లడ్ థిక్నెస్ గానీ కొంచెం వాటర్ వాటర్ ఉంటాయి కొంచెమంది ఆయిల్ ఆయిల్ ఉంట టది లిక్విడ్ లా ఉంటాది కొంతమంది బ్లడ్స్ బ్లడ్డిని బట్టి గ్రూప్స్ ని బట్టి వాళ్ళకి ఫీవర్ ఉన్నప్పుడు మనకి బ్లడ్ వేరే రకంగా రావడము
మ్మ్
కొంచెం షుగర్ ఉన్న వాళ్ళ బ్లడ్ వేరే రకంగా రావడం అట్లా ఉంటది షుగర్ టె మేమే క్కువ ఓన్లీ గ్రూప్స్ గానీ బ్లడ్ హెచ్ బి టెస్ట్లు చేసేది ఎక్కువ
మ్ అవును షుగర్ టెస్ట్ కి ఎంత తీస్ కుంటారు టూ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ ఏ గదండి
అదన్ అది లేదు త్రీ టైప్స్ ఆఫ్ షుగర్ టెస్ట్లుంటాయి మూడీటికి టూ ఫిఫ్టీ
ఉమ్మ్ బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ ఊహూ
గ్రూపింగ్ చెక్ చేస్తే హండ్రెడ్ హెచ్ బి చేసినా హండ్రెడ్
ఉమ్
ఉమ్మ్
అదే మా అమ్మ వాళ్ళు మొన్న బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు త్రీ హండెడో ఏమో తీసుకున్నారు ఒక్కోసారి ఎక్కువ తీసుకుంటారు ఒక్కోసారి తక్కువ తీసుకుంటారా
అవునా కానీ ఇక్కడ మా దగ్గర తక్కువనే తీసుకుంటారు
హ్మ్
హ్మ్మ్
ఇంక మేడం ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏమన్నా ఉన్నాయా
ఇంగేం లేవు సార్
మ్మ్
ఓకే సార్
తిన్నం పనుకోటమేన ఈవినింగ్
అవును అవును సార్
సరే మేడం అయితే
ఓకే